సిరుకునే తిన్నామని వస్తున్నా
జిప్పు సౌండ్ ఎంవస్తుందో నన్నసు పిసరేయి నడు నా నోడి కూడా ఇటు ఇసిరే
అహా హా హా నువ్వేగ ఇస్రయ్యనవు నువ్వే ఇస్రేయ అనవు అందుకే ఇస్రేస
చెక్కగా నవ్వినవ్వు
ఉ హు హు హు
ఆ యామ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఏందో రోజురోజుకు డస్ట్బిన్ లో పడే ఎందెంది ఎవరెవరు ఎవర్ ఎవరు
ఉహు
అదే వెరైట్
ఎస్
ఎస్
ఆ ఎస్ నో యూ డోంట్
ఐ డోంట్ నో
ఎస్ యూ డోంట్ నో నో వాట్ యూ నో
ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో అండ్ ఐ నాంట్ నో
యవ్
ఐ డోంట్ నో బట్ ఐ నో ఐ నో బట్ ఐ డోంట్ నో ఏంటే ఓహో ఇంగ్లీష్ అర్ధం కావట్లేదా ఓకే ఎంతయినా మా అలాంటి ఇంగ్లీష్ మీరు మాట్లాడలేరులే
ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు
ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు, రాదు రాదు ఆ నీళ్ళు ఇస్తావా
ఏడ ఉన్నాయి నా దగ్గర నా దగ్గర ఏడ ఉన్నాయి ఆడ ఉన్నాయి
యనక పాపని అడిగ
హో ఓకే
నేం మెన్షన్ చేయట చెప్పండి బ్రహ్మాణంగా మెన్షన్ చేస్తా పా పా పా సరిగమపా
పదని సా సరని సా స స స స స స హలో చెట్ తాగానీయను తాగిగ
దాహాం
విచ్ దాహం పానిక్ దాహమా కొననే ఇంకా ఎందుకు అన్ని ఎక్స్ప్రెష్ న్ల అన్ని సౌండ్లు ఆ
నాకడ బొమ్మందిగా దాని మీద పనుకుంటున్నా ఇపుడు నాకడుందిగా
నా దగ్గర లేదుగా
విత్ లవ్వా
యాస్
విత్ లవ్ లో ఒక డైలాగ్ నచ్చింది నాకు నువ్ అటు చూడకుండా అడు తిరుగు ఏం డైలాగంటే వాళ్ళు చెప్పినప్పుడే నువ్వు క్షమించేసి ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయినప్పుడే వాళ్ళని వాళ్ళకి
కానీ అది రియలైజ్ అయి వచ్చి సరి చెప్తే బాగుంటుంది ఊరుకనే పైన పైన్కి చెప్తే బాగోదు
ఊర్కనే పైపైనంటూ ఓహో దట్టా ఐం థింగ్ వాటో వాటు
యు థింగ్ వాటో వాటు ఐనో
యునో ఓ
ఎస్ ఐనో వాట్ యూ డోంట్ నో యార్
ఐ డోంట్ హవ్ ఎనిథింగ్ టు సే
డోంట్ సే లైట్ లైట్ గా యు నో అల్
ఐ ఆల్వేస్ సేస్ లైక్ దాట్
ఆహా యా ఓకే
ఓకే ఓకే డన్
ఆ యా ఓకే
బస్
ఆ ఆ యా టెల్ మి యార్ టెల్ మీ ఎనీథింగ్ యార్ మీ ఆల్సో సేమ్ సేమ్
అన్నీ సేమ్ సేమ్ సేమ్ సేమ్
ఎస్ బట్ ఆల్ ఔర్ కాల్ కౌంట్ ఈస్ నాట్ సేమ్ ఇష యస్ ఐ ఫీల్ జేలస్ ఆ పిచ్చి బట్టలు యూగో ఫస్ట్ యార్ ఐ గో దిస్ కాల్ నాట్ వెన్ ఏ గో హా హా
నో నో మాట్లాడు మాట్లాడు టాక్ యు టాక్ యూ టాక్
హలో ఆఫ్టర్ దట్ వన్ మోర్ కల్ అల్ సో దేర్
దాట్
ఎస్ నో
వై బికాస్ వెంట వెంటనే చేయ్యకూడదు
వై
దట్స్ అంతే దట్స్ ఇట్ దట్స్ ఎనఫ్
హుసా
ఉయ్యా విడియో కాల్ ఏట్టోస్ స్తాంది
దంతా కాదు నార్ నార్మల్గా ఉహు ఆ ఆ హా
నాది కట్టయినాంగ నీది ఎత్తుకో లేపోతే నాకు కాల్ బొక్క
హా హ్
యూ టెల్ యా
యూ టెల్ యార్ వాట్ ఐ టెల్ యార్ టెల్ యూ ఐ టెల్ వాట్ టెల్లు డీ జే టిల్లూ ఆ ప్లీస్ సింగే సాంగ్ ఫర్ మీ యార్
మిక్కీ మౌస్ చాలా బాగున్నాడో
అబ్బో రిచర్డ్ ఇంగ ఉన్నాడు
ఇ ట్ సైడ్ డోర్ ఉందబ్బా ఇడ్ పేరు నాక్ తేలిదే
నాక్ కూడా తెల్దు
అ వాడైతే మిక్కీ మౌస్ తెలుసు షించాన్ చూస్తావా
యా
బలే ఉంటాడు గాద షించన్ నా పేరే షించాన్ అల్లరి ఇష్టమేలే
నా ఐ డోంట్ నో షించాన్ ఎందుకు ఊకె ఉంటాడు తెలిదు
చెప్పాలా ఇంద్రియా స్టోరి ఇంద్రియా లైఫ్
ఆ
సో చించాన్ ఫ్యాన్స్ డిసప్పయింట్ అవుతారని ఆఫ్టర్ స్టోరీ చూపించకుండా ఓన్లీ ఫిత్ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ లో ఉన్నప్పుడు తీస్తే కంటిన్యూ చేస్త అవునా అట్టే ఆహా ఇంకా అవ్వదు బయట
నువ్వు కూడా చిన్ చాన్ లాగా అట్లనే ఉండవచ్చు కదా
ఆ వరం నాకు లేదు ఆ అదృష్టం నాకు లేదు
అబ్బా వరముంటే ఎంత బాగుంటుంది
ఆ వరము ఉంటే నేను పెద్దవు నే ఉండిపోతా
నెక్స్ట్ ఉన్నాను నేను ఇంకా చిన్నగా అయిపోతా
నాకు అందరు ఎత్తుకొని ఏది కావాలంటే అది కొనిపిస్తా ఉంటే చూడు ఆ ఏజ్ లోకి వెళ్ళిపోతా నేను సుస్సు పోసిన వాళ్ళకు అడిగేవాళ్ళు అంటుంటే అంత చిన్నగా అయిపోతా ఏం యాయాయా
కే సి అర్ హౌ మచ్ టైం ఈ వన్స్ హౌ మచ్ టెంపెన్ చూసి వన్స్
ఐ డోంట్ అండర్స్టాండ్
ఎంత టైం అయిందో చూడు ఒకసారి ఓకే ఎయిట్ థర్టీ ఆ
ఎస్ ఎయిట్ థర్టీ
యా తొందరగా అయిపోమ్మని చెప్పవా
తొందరగా నంటా అయిపోవమ్మా నువ్వా
అయిపోనమ్మ
మ్మ్ అయిపోదంట ఎందుకో ఎందుకంటే ఎందుకంటే దానికి ఇష్టం అంట నువ్ అంటే నువ్వు అంటే ఇష్టం అంటా
అబ్బో
వద్దకు వచ్చేస్తుంది నాకు
వస్తది వస్తది
పోయ్యేది నాకు ఎంత బద్ధకం మరి ఇగ
ఆ ఎమ్మో
చచ్చిపోయేటట్టు ఉన్నాయి బద్ధకం తో
ఇప్పుడే ఇది మనం క్యాంటీన్ లో కొన్న ఈ వస్తువులే బయట కొంటే ఇంకొకటి టైప్ ఏదన్నా వస్తది ఇంకొ కురుకురే
ఏం అంతంట తీసుకుంటది అమా ఏం అంటామ్
రూమ్ రెంట్ కూడా ఉంటది ఆమెకి హా హా అ ఫ ఆ
మ్మ్ పాపం కదా ఒక్కోసారి అనిపిస్తది పాపమని ఒక్కోసారి మన డబ్బు లేలె అనిపిస్తది ఏం చెయాలి చెప్పు అప్పుడు పాపం పాపం పాపం
వాట్ పాపం
సరే బాయ్